హలో హా వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి
ఏం చేస్తున్నావ్
ఏం లేదండి ఊరికే ఎలా కూర్చోని ఉన్నాను ఖాళీగా
తిన్నావా
తిన్నాను మీరు తిన్నారా
ఆ తిన్నాం ఏం చేశారు మీ హాస్టల్లో రోజు
మాకు ఇవాళ సాంబార్ రైస్ చేశారు మధ్యాహ్నం అది తిన్నాను
ఈవినింగ్ ఏం చేశారు
ఈవినింగ్ అంటే ఏం ఉండదు స్నాక్స్ అదంతా ఇంకా నైట్ కి ఈ రోజు శనివారం కాబట్టి ఏదైనా ఫ్రైడ్ డ్రెస్ రైస్ లాంటివి చేస్తారు
హమ్ మీదే మేలే
ఏమిేలండి హాస్టల్ ఫుడ్ అసలు ఏం బాగో ఆ హాస్టల్ ఫుడ్ కదా చేసినా కూడా అంత సాటిస్ఫాక్షన్ ఉండద అన్నమాట హమ్ హమ్
బెంగళూరు అంటే అంత సప్పుడే
అవును
ఏమేమి తినవు హాస్టల్లో
హాస్టల్లో ఎప్పుడన్నా నూడిల్స్ చేస్తే తినను సరిగ్గా
ఆ హాస్టల్ల్లో నోడులుగానే చేస్తారా
నూడిల్స్ పాస్తా చేస్తారు ఇంక ఎప్పుడనా ఉప్మా అండ్ పొంగల్ ఉంటంది కదా అవి చేసి నేను ఇంకా స్కిప్ చేసేస్తాను అన్నమాట ఇంకా
అ పొంగల్ బాగుంటుంది గా
ఆ లేదు హాస్టల్ల్లో బాగుండదు
ఆ
హ ఇంట్లో అయితే చేస్తే తింటాము బట్ హాస్టల్ కదా అందుకని అంత ఇంట్రెస్ట్ రాదనమాట
ఇష్టంగా ఏం తింటావడ
ఇష్టంగా ఇక్కడ తినేదంటే అంత ఇష్టంగా తినే ఫుడ్ అంటూ ఏం లేదు ఇడ్లీస్ బాగుంటాయి
లేవ అండి చికెన్ అట్లా పెట్టరా
ఆదివారం ఒక్కటే ఉంటంది అది నాలుగు పీజులు వేస్తారు అది ఏం జగుతుందండి
ఫ్రూట్స్ అట్లా తెచ్చుకుంటార్రా బయట
అది కూడా స్వీట్ గా ఉంటది చికెన్ మాకీడ ఉమ్
స్వీట్ ఫ్రూట్స్ అట్లా ఏం తెచ్చుకుంటారంటు కదా
ఆ బయట ఆ బయట తెచ్చుకుంటాటాం అది తింటాం ఇంకా
షాపింగ్ అట్లా వెళరా ఫ్రీ టైమ్ లో
షాపింగ్ అంటే డబ్బులు బా చాలా ఉండాలి
జస్ట్ మాల్ చూడ్డానికి
ఆ మాల్ చూడ్డానికి విండో షాపింగ్ అని మాట దానికి ఒకటె వెళ్తాను నేను హమ్ ఫ్రెండ్స్ తో కలిసే వెళ్తాం
ఏమైనా తీసుకుంటారా తీసుకోరా
ఆహా లేదంట ఊరికే జస్ట్ ఒకవేళ అదంత ఎక్కువ ఉంటే తీసుకోవడానికి తీసుకుంటాము ఇంకెక్కువ మాల్స్ అన్నాక మాక్సిమం చాలా కాస్ట్లీ ఉంటాయి
అంటే అక్కడ జ్యువలరీ అవన్నీ తక్కువ అంటా కదా
లేద అంటే ఇక్కడ చిక్పేట్ అనేసి సం కొన్ని ఏరియాస్ ఉంటాయన్నమాట ఆ ఏరియాస్ లో కొంచెం తక్కువే ఉంటాయి హలో వినిపిస్తుందా అండి ఆ ఏరియాస్ లో కొంచెం తక్కువే ఉంటాయండి అక్కడికేళ్తే
అవునా అదే మా సిస్టర్ చెప్పిందిలే
అవునా
కావాలంటే రండి అనిన
ఆ
ఇంకా జ్యూవలరీ కోసం బెంగళూరుకి రావాలా ఇక్కడే దొరుకుతాయిలే అని మేమన్నాం
అంతేలెండి
డ్రెస్సెస్ అవి కూడా అన్ని తక్కువ దొరుకుతాయి అని అంటాడీ
దొరుకుతాయి దొరుకుతాయి అక్కడయితే దొరుకుతాయి
మామ్మూలు చోట్లయితే మామ్మూలు రేటె
అవును
చేసుకుంటున్నారా ఏమన్నా హాస్టల్లో
ఆహా ఫుడ్ మాకు కుకింగ్ రాదు
రాదా తిండమే
కుకింగ్ అయితే రాదు మీకు
ఆ వస్తుంది కుకింగ్ ఆమ్ కుకింగ్ నేర్చుకోవాలి కుకింగ్ రాకపోతే కష్టం అండి
అవునవున అంటే ఇంక ఇంగ ఇప్పుడి ఇప్పుడే కదా ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేసినా నేర్చుకున్నా అయిపోతది ఎంతసేపు నేర్చుకుంటాం అది
అదేం పెద్ద కష్టం అండి యూట్యూబ్ ఉంది ఇప్పుడు మనకి
అంతే చూసి నేర్చుకోవడం అంతే హమ్
యూట్యూబ్ లేకపోతే కష్టపడాల అప్పుడు కాలంలో అమ్మలు చేయాలంటే ఎంత కష్టపడతాండే
అవును
చేయాలంటే ఇప్పుడు సింపుల్గా యూట్యూబ్ ఓపెన్ చేసుకోవడం ఏది కావాలంటే అది చేయటం
ఉహుమ్
ఎక్కడికి వెళ్లలేదా మీరు
ఆహా ఎక్కడికి ఎళ్ళలేదు
రీసెంట్ గా
రీసెంట్ గా అయితే మాల్ కెళ్ళాం అంతే
అదేనా ట్రిప్స్ అట్లా వెళ్ళలేదా
ట్రిప్స్ అయితే మేము ఎక్కడికి వెళ్ళలేదు ఇప్పుడుఅయితే ఈ మధ్య కాలంలో అయితే ఎప్పుడు వెళ్ళలేదు
అవునా ఎప్పుడన్నా వెళ్ళనారా చిన్నప్పుడు నుండి ఇప్పుడు వరకు
చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు అంటే ఫ్రెండ్స్ తోనా
ఆ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా
తో అయితే వెళ్ళలేదు ఫ్యామిలీతో వెళనాం అన్ని డివోషనల్ బనమాట ఉ
కేరళా వెల్దంట
ఆహా లేదు లేదు వెళ్ళామంటే ఫ్యామిలీతో అయితే వెళ్తాం కానీ ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు వెళ్ళలేదు మూవీస్ కి ఆ నేను అది నాని
హ
కొత్తగా రీసెంట్ గా మొన్నసారి రిలీజ్ అండి చూడండి
అవునువును
పేరు గుర్తుకు రావడం లేదు నాకు
అవునులే
ఉ అండి ఇప్పుడు ఒకవేళ పెద్ది మూవీ రిలీజ్ అయితే దానికి వెళ్ళాలి అనుకుంటున్నాం ఫ్యామిలీ అంతా
ఎవడు పెద్ది మూవి
అదే చికరి సాంగ్ అది అది ఆ మూవి
మీరు రామ్ చరణ్ ఫ్యాన
స ఫ్యానే ఏం కాదు ఊరికే అంటే మంచి టాక్ నడుస్తుంది కదా మూవీ మీద
అవునులెండి
ఒకసారి చూద్దాం ఎలా ఉంటదో అనేసి
మీ ఇష్టమైన హీరో ఎవరు
మహేష్ బాబు
మహేష్ బాబు చిరం
తమన్నా
తమన్నా ఇప్పుడు తమన్నా మూవిస్ తీడమే మనేజ్
ఆ మానేసి చ్చిందంటే ఇంగ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదంటే నాకు కీర్తి సురేష్ బాగ ఇష్టం
అవును ఏమోవి ఇష్టం అమని
ఆమది నాని తో ఒక మూవీ తీసింది నేను లోకల్ ఆ మూవీ అంటే చాలా ఇష్టం బాగుంటది
ఆ
మీకు
ఏం చేస్తున్నారు
మీకు మీకు ఏ మూవీ అంటే ఇష్టం హలో హలో వినిపిస్తుందా అండి హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో